హలో హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఇప్పుడు నీకు వినిపిస్తు
ఆ సేపు ఇనిపియలే
అవునా నాకు కూడా ఏం వినిపించలే నువ్వు మాట్లాడింది ఇందాక్కటి వరకి
అదే అదే నేను హలో హలో అంటున్నా నాకు ఏం సౌండ్ వస్తలే
ఆహా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీ నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు ఇగ వస్తారు ఇక ట్యూషన్ పిల్లలు వస్తారు
ఉహు టైమ్ అయిందా
అయింది సిక్స్ అయితాందిగా
హ్మ్ అదే అదే అందుకే అప్పుడ వేసిన మధ్యాహ్నం ఖాళీగా ఉన్నా అని ఆ అయితే నేను పని ఉండే ఇట్లా సామాన్ తెచ్చేది ఉండే రేపు నానిల ఉంది నెల మాసికం ఇగ పిన్ని వాళ్ళ వస్తు తరు ఇగ సామాన్ తెచ్చేది ఉందని బయటి
ఆహా ల్యాప్టాప్ తీసుకొచ్చుకుందామని పెద్దమవాల ఇంటికి పోదాం అనుకున్నా అయితే ఫోన్ చేసినా నీకి ఫోన్ చేసి అన్నయ్య ల్యాప్టాప్ కావాలనంటే హా సరే రా అని అన్నాడు అన్నాక సరే అ మరి అక్క నేనివాళ ఇంటికనే ఉంటానం రావాలా అని అన్నా ఏదైనా గదే కదా అన్నట్టు ఏమోద్దు లేరా నేనే వస్తా తీ ఏ మోద్దు లేరా నేను వస్తా తీ అని అన్నాడు కానీ రాలేదు
మ్మ్ హు
నేనైనా పోయి తెేచ్చుకునే దాన్ని అదే కదా పొద్దునంత ఉట్టిగనే ఉన్నా అందుకని అట్లీస్ట్ పొయి అయినా తేచ్చుకునే దాన్ని కదా అని
ఆ అవును
ఫుల్ హెడ్డేక్ వస్తాంది కళ్ళు గుంజుతున్నాయి ఎందుకు
నాకు ఈ రోజు అనిపిస్తుంది అసలు ఎందో
ఆ నిజం నాకు కూడా అట్లనే అనిపిచింది
ఎంత సండే సండే అన్నట్టుగా పోతుంది రేపు పోతావా కాలేజ్కి హలో హలో హలో